హలో!
హలో! ఎవరు?
హలో! చెప్పండి బాగున్నారా?
ఉమ్ బాగున్నమండి మీరు
ఉమ్ బాగున్నం ఏం చేస్తున్నరు
ఏం చేయలేదండి రీల్స్ చూస్తాఉంటి
సినిమా చూస్తాన్నవా
రీల్స్ రీల్స్ సినిమా చూడలేదు
నేను చూస్తాన్న
ఎందుకు
ఖాళీగా ఉండాలని.
ఆహా
ఓ
ఇంకా ఏంటి విశేషాలు చెప్పండి
చెప్పాలండి మీరే సినిమా చూడొచ్చు కదా ఏదో ఒకటి ఖాళీగా ఉండే బదులు
నేనేమన్న ఇంట్రెస్ట్ లేదు రీల్స్ చూడక ఒక త్రీ ఫోర్ డేస్ అయింది
ఉహు
అందుకు రీల్స్ చూస్తానా
అన్నీ ఒకే రోజులో చూద్దామనా
మొన్న ట్రైన్ లో ఫుల్ నిద్రపోలేదా అందుకు ఇంకా
ట్రైన్ లో ఎక్కడికి పోయినారు
ట్రైన్ లో రైల్వే స్టేషన్ కి
రైల్వే స్టేషన్కి మీకేం పనండి
ట్రైన్ ఆడే అంటా ఆగేదండి అందుకు
ఆ
రండి రైల్వే స్టేషన్కే పోతారు
అదే రైల్వే స్టేషన్లా మీకేం పని అంటున్నా
ట్రైన్ ఎక్కినం కాబట్టి రైల్వే స్టేషన్కి పోయినాం బస్సు ఎక్కితే బస్ స్టాప్కు పోయేవాళ్ళం
ఏ రైల్వే స్టేషన్కి వెళ్లారు
షన్కే
తిన్నారా
ఆ తిన్నమండి మీరు
తిన్నాం ఏం తిన్నరు
ఎగ్ కర్రీ అన్నం
ఎగ్గు ఎందుకు తింటరు మాకు ఎగ్గు పెట్టారు
ఊహు
అ
ఎగ్ ఎందుకు తింటరా
ఆ
బాగుంటది కాబట్టి తింటము
అంతేన దాంట్లో ఏం యూజ్ లేదా
దాన్ని చికెన్ పెట్టరు కాబట్టి ఎగ్ పెట్టారు కాబట్టి తిన్నాం అంతే చికెన్ పెట్టుంటే చికెన్ తినేవాళ్ళం ఎగ్ పక్కన పెట్టి
చికెన్ ఎందుకు తింటరు
ఆ
చికెన్ ఎందుకు తింటరు
చికెన్ పెట్టలే కాబట్టి తినలేదు అంటున్నా
అదే అంటే నార్మల్గా చికెన్ తింటారు కదా ఎందుకు
చికెన్ ఎందుకు తింటారు ఏంటి ఇప్పుడు అన్నం ఎందుకు తింటారు మీరు
మాకు ఆకలి తీరాలని మేము అన్నం తింటాం
నాక్కూడా చికెన్ తింటే అదొక టేస్ట్ అదొక ఎమోషన్ అదొక ఎనర్జీ అదొ బూస్ట్ అదొక హార్లిక్స్
బూస్ట్, హార్లిక్సే తినొచ్చు కద చికెనే తినాల
అంటే ఈ స్ట్రాంగ్ బాడీకి చికెన్ మాత్రమే సెట్ అయితుందంట
డాక్టర్స్ చెప్పినా రా
లేదు ఇంజనీర్స్ చెప్పినారు
మీ చెప్పిందా
లేదు ఇంజనీర్స్ చెప్పినారు
ఇంజినీర్స్ ఎవరు చెప్పినారు మీకు
ఇంజినీర్స్ చెప్పినారంటే మళ్లీ ఇంజనీర్స్ ఎవరు చెప్పినారం
ఏ ఇంజనిర్ చెప్పినాడు అని
సాఫ్ట్వేర్ ఇంజనీర్స్
ఊహు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు సాఫ్ట్వేర్ చేయకుండా నీ దగ్గరకి వచ్చి చికెన్ తినమని చెప్పినారా
ఎస్
చాలా ట్యాలెంట్డ్ ఉన్నారే
హ్మ్
మీరేనా అంటే వాళ్ళేనా మీరు కూడా అంత టాలెంటెడేనా ఎంద
మనం ఇంకా పెద్ద టాలెంటెడ్
వాళ్ళకు మించి
అది ఎన్నాళ్ళకు కుదిరిందో చూడండి
ఆ అదృష్టం ఉండాలి
ఇంత ముందు సరిపోదా బట్
పే ఒ ఆహా పిల్లలు కూడా ఉన్నారా బ క మీ హాస్టల్లో ఫుడ్ బావుంటుందా
బాలేకపోతే మీరు వచ్చి చేస్తారా అండి
నేనేం చేయను వాళ్ళకి చేయమని చెప్పండి మీరే
ఏమన్నా బాలేకపోతే ఆర్డర్ పెడతారా
ఆ కావాలంటే పెడతామండి ఆడు అబ్బో మీ ఇష్టం కావాలంటే పెడతాం
మా పీజీ లో బా పెడతారు
తినండైతే బాగా రోజు దినండి
రోజులుంటాం
మనుషూలు కల్ల
ఏంటి
మనుషూల తలనా
ఇది
దినేది నేను తినేది కాదు మా కాలేజీలో ఎక్కువ ఫె ట్విస్టుంది ఆ అచ్చు అని
అంటే
అంటే అది ఇయర్లీ వన్స్ జరుపుతారాన్మాట
మేమి ఈ ట్వైస్ ఎందుకు జరుపుకోకూడదు ట్వైస్ ఎందుకు జరుపుకోకూడదు
డబ్బులు స్టూడెంట్స్ ఎక్కువ కట్టాల ఒకసారి కట్టేకే బాధపడుతున్నారు
ఓ ఎవరెవరు వస్తన్నారో ఏంటో టైమ్ టేబుల్ ఏంటో ఎన్నికి స్టార్ట్ అయితుందో ఎన్నికి ఎండ్ అయితుందో డిపార్ట్మెంట్ ఫ్లాష్ మబ్ మేప్పుడు
ఎవరెవరు వస్తాన నిధుండి తెలుసు
ఉ
ఆ అదంతా తర్వాత కావాలంటే చెప్తాము ఆ ఫస్ట్ డే వచ్ ఫస్ట్ డే వచ్చేసి సింగర్స్ వస్తారు నా సాగర్ లిప్సికా ఇంకో బ్యాడ్మెన్ కూడ సెకండ్ డే ఫస్ట్ ఫస్ట్ డే ఇంక నిహారిక ఆ సంగీత్ గెటప్ సీను వాళ్ళు కూడా వస్తారు సెకండ్ డే వచ్చేసి షర్వానంద్ శబ్దం వస్తారు ఉ నిన్న నా ఫ్రెండ్స్ ఎవరు రాలేదన్న అందరు వేస్ట్ మొఖాలు ఆ అద
అందరు
అందరూ మంచోల్లు వాళ్ళు వాళ్ళు చదువుకుందామని రాలేదు అందరు అ వాళ్ళు ఏందో చదువుకుంటానారు రాలేదు అందుకే
అందరు ఏం చదువుకుంటారండి ఏముంటుంద ఎగ్జామ్స ఏంటి
య దేనికో చదువుకుంటంటారు మాకు చెప్తరా వాళ్ళ సబ్జెక్ట్లు
ఓ టాపర్స్ హు
ఉ అవును ఏం లేదు
ఉ
మ అ మీ కాలజలో ఏను ఈవెంట్స్ జాగడం లేదా
ఆహమ్ మా కాలేజీలో ఏం జరుగవాలలాంటివన్నీ
ఎందుకు
ఎందుకో తెలీదు జరగ అంతే ఉప్మా పెడతారు ఏ ఇవం జరిగినా
ఉప్మా వెడతారా ఎందుకు మీకు ఉప్మా అంటే ఇష్టమా
అవును మా కాలేజీ లో పెట్టేదితే ఇంకా చాలా ఇష్టం బాగుంటుంది నోట్లు పెట్ ఇకంట చలుకురంగపోతుమే
ఎస్ గోడకుడు బాగుంటుంది
వడ కూడా బడతారా
ఉ
హో
టూ టైమ్స్ ఏమో తిన్నా
ఆ
ఒకసారి ఓన్లీ ఉప్మా స్వీట్ ఏదో కేస్రి తిన్నా ఒకసారి ఓడ ఉప్మా తిన్నా
అవునా ఆ ఉప్మా నే కదా ఏసిది నే మా హాస్టెల్ లో ఉప్పమా దిన్నా
కాలేజులో ఉప్పమా
కాలజ లో ఉప్పమా
ఏంటి
కాలేజ్ లో ఉప్మా తినలేదండి
అపద్దాలు చెప్పకూద్దండి
ఆ నేను తినలేదు ఆ ఎండిపోయేండేడు అవునా తినేమంటారు అవును తిన్నాను కదా కద మొట్డంద గుంటే వాడ బ
మీరే చెప్పలా
ఆ ఆ సరే భాయి బాయ్
బాయ్